అమ్మమ్మ ఎలా
హలో నేను క్షేమంగా ఉన్నాను. నువ్ ఎలాఉన్నావ్?
కూడా బాగున్నాను. చివరకు మన వేసవి సెలవులు వచ్చేసాయి.
అవును ఈ వేసవిశెలవుల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాను.
ఈ సంవత్సరం వేసవి సెలవుల్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి.
నేను మా అమ్మమ్మ ఊరు వెళ్ళాలనుకుంటున్నాను.
అదిక్కడ చాలా రోజులయింది. కదా వెళ్లి
మా అమ్మమ్మ ఊరు పచ్చని పొలాలతో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.
చాలా బాగుంటుంది. అక్కడ తాజా మామిడి పళ్ళు, దోసకాయలు దొరుకుతాయి.
ఆ రుచేవేరు నువ్వేం చేద్దామని అనుకుంటన్నా రన్నా
నేను ఈసారి వేసవి సెలవుల్లో యోగా క్లాసులకు వెళ్ళాలనుకుంటున్నాను.
అది చాలా మంచి ఆలోచన ఆరోగ్యం చాలా ముఖ్యం
అవును అలాగే సాయంత్రం వేళలో ఈత నేర్చుకోవాలనుకుంటున్నాను
ఈత కొట్టడం వేసవిలో చాలా సరదాగా ఉంటుంది అలాగే వ్యాయామం కూడా అవుతుంది
అవును మధ్యాహ్నం వేళలో పుస్తకాలు చదవటం అలవాటు చేసుకోవాలి
మంచి పుస్తకాలు చదడం వల్ల జ్ఞానం పెరుగుతుంది
అవును మీ అమ్మమ్మ ఊరిలో ఏం చేస్తారు
మా ఊరిలో చెరువు ఉంది అక్కడ మా స్నేహితులతో కలిసి ఆడుకుంటాను
చెరువులో ఈత కొట్టడం అదో ప్రత్యేకమైన అనుభూతి కదా
అవును సాయంత్రం వేళలో నా అమ్మమ్మతో కథలు కూడా వింటాను
ఆ కథలు వింటుంటే ఎంత ఆనందంగా ఉంటుందో అసలు
మా తాతయ్యతో కలిసి తోటలో పని కూడా చేస్తాము
తోట పని వల్ల ప్రకృతిని అర్థం చేసుకోవచ్చు
నువ్వు వేసవి సెలవుల్లో ఏమన్నా కొత్తవి నేర్చుకుంటున్నావా
అవును నేను కంప్యూటర్ కోడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను
ఈ రోజుల్లో సాంకేతికత ఎంతో ముఖ్యం అది చాలా మంచి ఆలోచన
ఖాళీగా ఉండడం కంటే కొత్తవి నేర్చుకోవడం మంచిది కదా
మామిడి తోటలు ఉన్నాయి అక్కడ మామిడిపండ్లు కోస్తాను
చెట్టు నుండి కోసిన తాజా మామిడి పళ్ళ రుచి అద్భుతంగా ఉంటుంది కదా అసలు
ఆ తీపి రుచిని ఎప్పటికీ మర్చిపోలేం
అలాగే సెలవుల్లో మనం తప్పకుండా కలవాలి
మన స్నేహితులందరినీ కలుద్దాం
అవును మనమ అందరం ఒక విహారయాత్రగా వెళ్దామా
అది చాలా బాగుంటుంది ఎక్కడికి వెళ్దాం
మన ఊరి దగ్గరలో ఉన్న జలపాతం చూద్దాం
మంచి ఆలోచన జలపతం దగ్గర చాలా సరదాగా ఉంటుంది
అవును చల్లని నీటిలో ఆడు
వేసవి ఎండల నుంచి తప్పించుకోవడానికి అది ఒక సరైన ప్రదేశం
అవును అందరం కలిసి భోజనం చేసుకుందాం హలో హలో
ఆ విహారయాత్ర గురించి నేను చ చాలా ఆసక్తిగా ఉన్నాను
మనం ఖచ్చితంగా వెళ్దాం దీనికి ప్రణాళిక వేద్దాం ఇద్దరం కలిసి
మన స్నేహి తులకు సమాచారం ఇద్దాం
సెలవుల్లో చాలామంది మా ఊరు వస్తుంటారు
మంచిది బంధువులతో కలిసి గడపడం చాలా ఆనందాన్నిస్తుంది
అవును అందరం కలిసి ఒకే చోట చేరినప్పుడు సంతోషం రెట్టింపు రెట్టింపుఅవుతుంది
మా ఊరిలో సాయంత్రం వేళలో చల్లని గాలి కూడా వీస్తుంది
అవును అది పల్లెటూరి ప్రత్యేకత కదా మరి
వేసవిలో ఏం పండు అంటే ఇష్టం నీకు
నాకు మామిడిపండు అంటే ఎంతో ఇష్టం అట్లానే తాటి మంజలు కూడా
మామిడి పండ్ల కోసమే వేసవిని ఇష్టపడతారు
ఈ సెలవుల్లో నాకు సైకిల్ తొక్కడం నేర్చుకోవాలని ఉంది
అది చాలా మంచి వ్యాయామం కూడా
అవును ఉదయం పూట సైకిల్ తొక్కడం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది
మా అమ్మమ్మ ఇంటి ముందు ఒక పెద్ద వేప చెట్టుంది
వేప చెట్టు నీడలో కూర్చుంటే ఎంత చల్లగా ఉంటుంది
అమ్మమ్మ నీళ్ళలో అంబలి పెడుతుంది తెలుసా
వేసవులో అంబలి తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది
వేసే సెలవుల్లో ఇవే ఇవేం చేయకుంటే ఏలా
అర్థం కాలేదండి
వేసవి సెలవులో ఇవేం చేయకుంటే వేసవిలా ఉండదు కదా అండి
ఆ అవును అవును ఇవన్నీ చెయ్యాలే మంచి గుంటది
మళ్ళీ పాఠశాల తెరిచేలోపు చాలా విషయాలు నేర్చుకుంటాం
ఉ అవును
ఈ సెలవులు మనకి ఎంత జ్ఞాపకాలని ఇచ్చాయి కదా
అవును చాలా జ్ఞాపకాలను ఇచ్చాయి
సరే మీరు ఇంకా ఎలా ఎంజాయ్ చేశారు
నేనా ఉ అదే అండి ఈ రోజు వ్యాయామ్ మంచ్ తోటి ఆడు కెళ్ళాం
సెలవులో జాగ్రత్తగా ఉండండి ఎండలో ఎక్కువ తిరగకు ఓకేనా
ఆ తిరుగా తిరుగా అండి ము
ఎండ దెబ్బ తగిలితే
హు
హెల్త్ కి చాలా ప్రాబ్లం అవుతుంది
అవునా అవును
సరే ఆ విహార విహారయాత్ర గురించి చెప్
హలో
హలో విహార యాత్రకి ప్లాన్ ఏద్దాం అనుకున్నాం గదా ఆ దాని గురించి మర్చిపోకండి
ఆ తప్పనిసరిగా వేద్దాం మనం ఎవరెవరిని విలుద్దాం మనం అందరం కలిసి
మా ఊర్లో ఉన్న మన ఫ్రెండ్స్ నేమ్ అందరిని విలుద్దాం
ఉ ఇంకా అండి
ఇంకా చెప్పండి మీరు
మీరే ఏప్పాలండి తిన్నమండి తిన్నారా మీరు
తిన్నామండి ఏం కర్రీ అండి
కర్రీ చిక్కుడుకాయ అండి మీది ఏటండి
బెండకాయ అండి
ఆ సమ్మర్ లో మరి రస్ న అవి ఇవి తాగుతున్నారా ఐస్ క్రీమ్స్ తింటున్నారా
ఆ రాసిన హెల్త్కి మంచిది కాదు కదా అండి
ఉ కా అది ఆ కనీసం లస్ మీ అన్న తాగుతున్నారా అండి
ఆ తప్పకుండా అండి అది లేకపోతే రోజే గొడవదు
అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళ అన్నారు కదా అంబలి రాగిజావ కాసారా మరి మీకోసం
ఆ కాసారు అండి మా అమ్మమ్మ డైలీ పెడుతుంది
ఇంకా
మీరే చెప్పాలండి
మీరే ఏప్పాలండి ఇంకా ఏంటి విశేషాలు ఏమే మేం ఆటలు ఆడుకున్నారండి ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర
చాలా ఆడుకున్నామండి చాలా ఫ్రూట్స్ తిన్నాము తాటి ముంజలు తిన్నం తాటీ పుట్టు మువ్వలతో బండ్లు చేసుకున్నాం. చిన్నపిల్లలతో దాగుడుమూత దాగుడుమూతలు కొత్తిమీర చిన్నపిల్ల అయిపోయి మళ్ళీ ఆడి కొన్నాం అండి
హ్ హు చాలా సరదాగా గడిచిపోయాయా ఆ రోజులు
అవునండి
ఇంకా చెప్పండి
మీరే చెప్పాలి
అమ్మ తతయ్య వాళ్ళు అందరు బాగున్నరా అండి అవును. అమ్మమ్మ అది ఆ వ అదే మా అల్లికలు అల్లుతారు కదండి. అది ఉల్లన్ తోటి అల్లడం ఎయిర్ క్రాఫ్ట్ హ్యాండ్ క్రాఫ్ట్ డిజైన్స్ చేస్తారు. కదా మీరేమన్న నేర్చుకున్నారా
లేదు అండి మీకు వో చ్చా అండి
నాకు అవి నేర్చుకోవాలని ఇష్టం గాని ఎట్లా నేర్చుకోవవాలో తెలివదండి.
పట్టుదల ఉంటే వచ్చేస్తదాండి యూట్యూబ్లో చూసి నేర్చుకోండి.
నేర్చుకుంటా అండి ఇగా
లేదంటే మా అమ్మమ్మ దగ్గరికి రండి మా అమ్మమ్మ నేర్ ర్పిస్తారు
ఆ నేర్చుకుంటా అండి సంతోషం మీరు అలా అన్న అన్నందుకు
మీకు చేయమ అండి హెల్ప్
చేస్తనండి ఇంకా
ఇంకేంటండి
అ
మళ్ళీ స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి. స్టార్టింగ్ మొదటి రోజు వెళ్తారా మీరు బడికి
లాలి అప్పటి వరకు ఇంటికెళ్తే మొదటి రోజు బడికి వెళ్తా లేదంటే వెళ్ళను
మా ఇంట్లో వాళ్ళుయితే వద్దు మంచి రోజు చూసుకొని వెళ్ళు అంటున్నారు.
అవునండి ఇంటి దగ్గర ఉంటే అలానే అంటారు అమ్మ వాళ్ళు
మరి మీ ఇంట్లో ఏమంటున్నారండి
మా ఇంట్లో తొందరగా ఫస్ట్ స్టార్ట్ అయిన రోజే పోమ్మంటారండి మా నాన్నగారు
అయ్యో మంచి రోజు అలా ఇలా ఏం చూసుకోరా అండి
ఏం చూడాలండి అట్లా చదువుకు ఏ రోజైనా మంచి రోజే అంటారు.
నా వాళ్ళు అలా కాదండి ఇవాళ మంగళవారం ఇవాళ వద్దు ఆ అది ఇది అంటారండి
ఉ హ్ ఇంకా
సరే అండి నేను మళ్ళీ చేస్తాను నాకు కొంచెం పనుంది
అవునండి సరే అండి జాగ్రత్త మరి
సరే భాయ్
సరే అండి బాయ్